హలో
హలో! చెప్పండి.
హాయ్ అండి.
హాయ్ అండి.
ఏం చేస్తున్నారు తిన్నరా?
తిన్నామండి, మీరు తిన్నారా?
యా తిన్నాను.
ఏం స్పెషల్ అండి మరి ఇవాళ
నతింగ్ వెజిటబుల్ కర్రీనే
అవునా నాన్ వెజ్ లేదా అండి ఇవాళ మరి
నాన్ వెజ్ లేదండి. నాట్ ఎ వీకెండ్ గదా
అవునండి జాబ్ చేస్తారా అండి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా లే
ప్రిపేర్ అవుతున్నాను.
ఎప్పుడున్నాయండి మరి ఎగ్జామ్స్
ఈ మంత్ ఈ మంత్లో ఉంటదం అన్ని ఏ ఆ వచ్చినాయి మీరెక్కడ ఉండేది విలేజా సిటీయ.
విలే సిటీయేనా అండి సిటే మాది. మరి పల్లెటూర్ గాదు మరీ సిటీ కాదండి నార్మల్ మోడ్రేట్ ఉంటది.
అవునా
ఔనండి.
సో మీక్ డిఫరెన్సేమున్న కన్పిస సిటీకి విలేజ్కి
చాలా అండి అసలు సేముండనే ఉండవు అక్కడున్నట్టిక్కడ వె జర్గుడుండదు మన్షుల్ గూడుండరు. అక్కడ పంటలు పొలాలు చిన్న చిన్న గుడిసెలు ఇంటికి దగ్గర్నే చిన్న చిన్న వాగులు అట్లుంటయ్ ఇక్కడ ద బిల్డింగ్లు డ్రైనేజ్లు క్లీన్ రోడు ఇట్లుంటది గదండి.
మద్ సిటీ అంటె నాక్ ఫస్ట్ సిటీ అంటె నాక్ ఫస్ ట్ గుర్తొచ్చ్నేద్ డ్రైనేజె.
ఔనండి ప్రతి చోట్ల అవ్వె గనబడ్తయ్. ప్రదిచోటా అవ్ ఔనండి. ఇంకా అవ్ సిటీ అంటె ఫస్ట్ మెయ్న్ పెద్ద పెద్ద అపాట్మెంట్స్. ఇలా తలెత్తుకొన్ జూడాలె వాట్ని మనం అంతె.
పెద్ద పెద్ద అపాట్స్మెంట్ కాకపొయ్నా గూడ నాక్ ఫస్ట్ గుర్తుచ్చేది డ్రైనేజెస్సు వాట్ర్ ప్రాబ్లము. అండ్ ఇంకోటి ఇంకోటి గూడ గుర్తొస్తది సిటీ అంటేన్ డోరేస్కొని ఇరవై నాలుగంటల్ లోపలే ఉండడం. బైటెవర్తో కాన్వర్జేషన్ య ప్చ్ ఇంట్లో ఉన్నా గూడా వ ఇంట్లో ఉన్నప్పుడు వర్కేముండదు లె.
ఔ ఔనండి బద్దకమండి ఫోన్సొచ్చినాయ్ గద స్మాట్ ఫోన్సందర్కి స్మార్ట్ ఫోన్సె గావాలి ఫోన్స్ జూడాలె బైట తిరిగొద్ దు గేమ్సాడడం ఇవన్ని చిన్న పిల్లల్ మానేషిండ్రు పెద్దలు మానేషిల్లు అందర్ మానేషిండ్రండి.
ఔన
మీక్ మీకెల్ల వెదరు ఎలుంటి వాతావరణమిష్టమండి పల్లెటూరా లేకుంటె సిటీనా అండి.
అ నాక్ రెండూ ఇష్టమే కాక్పోతే ప్చ్. ఆ.
సిటీలో అల్వాటైనాం మనం. పల్లెటూర్లంత అడ్జస్టవ్వడం అంతీజీ గాదు గదండి.
అంటె మాది విలేజ్ కాబట్టి అనీ అడ్జస్టైపోతా. సిట్టీ అంటె లివినక్కడుండాలి. వెకేషన్స్ ఊమ్ వెకేషన్స్ మాత్రం ప్చ్ ఆ ఇంకొంచం సిటీ గాకుండా లైక్ ఏమంటరు టూరిస్ట్ ప్లేసెసుంటయ్ గదా అక్కడికెళ్డమిష్టం కాక్పోతే ఎప్పుడన్న ఇంగ ఒక ఫోర్ మంత్సు ఫైవ్ మంత్సు సిటీలో ఉన్నామన్కో ఒక సిక్స్ మంత్స్ విలేజ్లొ ఉండడం అలాంటెష్టం
ఔనా అండి.
సో అంటె ఇప్పుడు విలేజ్లొ ఉన్నా ఫెస్లిటీస్ సిటీలో ఉండద్ సిటీలో ఉన్న ఫెసిలిటీస్ కొన్ని విలేజ్లో ఉండదు. సో అలా
అవునా అండి.
ఓ మీకు డిఫరెన్సెస్ ఏమన్పిస్తది లైక్ సిటీ అండ్ విలేజ్ అం నంగనె
ఫస్టు ఇక్ అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్సుంటయ్ ఇక్కడ చిన్న చిన్న పూరిగుడిసె తులుంటయ్ ఇక్కడ చెట్లుంటయ్ అక్కడొగ్ పెద్ద పెద్ద ఎకరాలల్లొ పొలాలుంటయ్. ఇక్కడ డై డ్రైనేజుంటదక్కడ మంచి వాటర్ చిన్న చిన్న వాగులుంటయ్. ఇట్ల పోలాలక్ వాట్ టర్ పెడ్తం పైప్స్ అట్ల కనబడతయండి అక్కడ ఎక్కువ వైట్ ఇల్లు పెద్ద పెద్ద పోల్స్ అవ్వేం కనబడయండి మంచి వెథర్ కన బడతది కింద పొలాలు పైనిట్ల ఆకాశం మంచిగ కనిపిస్ తది పక్షులుంటయ్ ఆ వెథర్ అంటే నాక్ చాలా ఇష్ టం అండి.
పీస్ గావాలంటే గనక విలేజ్కెళ్ళిపోవాలి.
అవునండి మీ విలేజ్లో మంచిగుంటదా అండి పోలాలు పచ్చదనం
బానే ఉంటదండి. ఇప్పుడు విలేజ్ అంటేనే యా ఉందం డి ఇప్పుడు విలేజ్ అంటేనే పొలాలు, పం టలు ఇవే ఉంటయి
ఫస్టిగ అదే చెప్తడు విలేజ్ అంటేనే పొలాలుంటయ్ పంటల్ పండిస్తరు అందరు పంటల్ పండిస్తర్ ఎక్కువ వేరే వర్క్స్ ఎవ్వర్ ఎల్ల కూలి పనులకెళ్ళరు బయట పనుల్ ఉండయ్ సాఫ్ట్వేర్ జాబ్లుండయ్ ఏముండయ్ ఎవ్వరైనా వైఫ్ హస్బెండ్ ఫ్యామిలీ మొత్తం పొలంలనే పొద్దున క్యారేజ్ తీస్కపోతరు పొలం పన్లే చేసుకుంటుంటరు వాళ్ళు
అయితే సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నోళ్ళన్ గుడా ఇప్పుడు కూలీలంటున్నర్ గదా సాఫ్ట్వేర్
అవునండి.
అవును.
వాళ్ జెప్పిన టైం అంతా వర్క్ చేయాలిగ
యా ను జెప్ ప్పింది గుడా నిజమే ఇప్పుడు మన పొలంలోకి మనం వెళ్ళి పన్ చేయకపోతే ఎవ్వర్ అనేటోళ్ళు ఉండరు ఆ ఎప్పుడన్నా చేసుకోవచ్చు. యా అదొకటుంది. ఇంకేమన్ డిఫరెన్సెస్ మి కన్పిస్తదా డిఫరెన్సెస్ ఇంకా ఏమన్న అండ్ ఇంకోటి అ పూరి గుడిసెలోన ఇప్పుడు పూరి గుడిసెల ఎవ్వర్ ఉండట్లేదు.
ఆ చూస్నండి నేను చిన్నప్పుడు మా మామ్ మ వాళ్ళింటి దగ్గర ఒక్కటి చేసినా అంతే
ప్పుడుండే నా చిన్నప్
మళ్ళి ఇంతవరక్ జూడ్లేదండి నేనిప్పుడు
ఆ ఇప్పుడు వరా ఆంటి చూడొచ్చు ఉన్నయి గాని కష్టం ఇంగ హండ్రెడ్ పర్సెంట్లో ఎక్కడో ఒక టెన్
ఫోన్ మాట్లాడతాన్ దన్ జెప్పు ఒకసారి వాళ్ళకి
అయితే ఇప్పుడు మీరూ అ స్పోర్ట్స్ అంటే ఇష్టమా మీకు స్పోర్ట్స్, గేమ్స్ చూస్తారా?
అర్ధం గాలేదండి.
స్పోర్ట్స్
లేదండి దొమ్మా ఒకసారి మెసజ్ చెయ్ ఒక ఫోన్ మాట్లాడతాన
ఎందుకు ఇంట్రెస్ట్ లేదు స్పోర్ట్స్ గేమ్స్ మిద కౌడి, ఖోఖో ఆడ్తావా?
చిన్నప్పుడు మస్తాడేదండి కొంచం హైట్ ఉంటా ఈజీగా ఔట్ చేస్తుండే అందర్నీ
వావ్ ఎంతుంటవ్ ఏంటి హైట్
ఉంటా అండి మంచిగనే ఫైవ్ పాయింట్ సిక్స్ అట్లా
ఫైవ్ సిక్స్ వామో నాకంటే ఇంకా పెద్ద
నేన్ కొంచెం బక్కగుంటానండి బక్కగుండడం వల్ల ఇంకా హైట్ కనిపిస్తా
అవునా నేన్ కొంచెం వెయిట్ ఉంటా హైట్ ఉన్న కాబట్టి ఆ వెయిట్ కొంచెం
హై హైట్ ఉన్నా గాని బ క స్లిమ్ థర్టీ ఎయిట్ కేజీస్ ఉంటావచ్చు అంతే అండి
అవునా
అవునండి ట్వంటీ ఇయర్స్ కి థర్టీ ఎయిట్ కేజీస్ అంటే నవ్వుతున్నరూ జనాలు
యూ నీడ్ టు ఈట్ ప్రోటీన్
ప్రోటీన్ అంటే జీన్స్ అండి మమ్మీ మమ్మీ అట్లనే ఉండే ఆఫ్టర్ కొన్ని ఇయర్స్కి అట్లా చేంజ్ అయింది ఇగ అత్తమ్మ అంతే మమ్మ అంతే మమ్మీ అత్తమ్మ జీన్సే ఒచ్చింది
అయితే ఇప్పుడు మనా ఇండియాలో ఏమంటారు బక్కగుంన్నావ్ అంటే సమ్ డిసీజ్ అంటారు కా పోతే బైట కంట్రీస్ లో ఏమంటారు వావ్ యోర్ సో స్కిన్నీ అంటారు కదా అంటే లైక్ ఐ మీన్ ఇక్కడ బక్కగున్నవ వామో ఏమైందో ఏమో అన్నం తినట్లేవా ఎందుక్ కిట్లున్నావ్ ఇంత బక్కగా అని జెప్పేసి అంటారు అండ్ బయటా ఇప్పుడ్ మన కంట్రీ లో మన కంట్రీలో గూడా ఇప్పుడు ఈ ట్రెండ్ ఫాలో అవుతున్న స్కిన్ని ఉండడం ఇంగ నీక్ బై నేట్ నాచురల్ నేచురల్గా ఓచ్చింది కాబట్టి ఇంకా మంచిదే కదా నేనైతే ఎంత బక్కగవ్వాలనుకున్నా అసలు అవ్వను ఐ కాంట్ మా నా అప్పిటేట్నీ అసల్ కంట్రోల్ జేయలేను హలో
చెప్పండి
ఆ ఏం లేదు ఐ మీన్ నేనన్నది ఏంటంటే మీరు బక్కగుంన్నారు గదా ఓకే నా అంటే నేన్ కొంచెం వెయిట్ ఉంటా కాబట్టి నేనైతే బ బక్కగ అవ్వాలనుకున్న అవ్వలేను మీరు కావాలంటే గే
నేన్ ఎప్పట్నుండో అనుకుంటున్నాన్లేండి కని అవట్లేదు అంతే ఉంటున్నాను మమ్మీ వాళ్ళు
ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీస్కో అవుతవ్
చెప్పచ్చు కదా ఇలాంటివో మేడం మీరు మాకు
మీక్ బి ఫార్మ్సి కదా
అవునండి
సో ఆబ్వియస్లీ తెలిసే ఉంటది గదా
తెలుసు గాని నథింగ్ వర్క్స్ అనిపిత్తాంది నాకు నేన్ తినే ఫుడ్
అయితే లైక్ ఎక్కువ కాప్స్ దీస్కోండి వెయిట్ పుట్టోనవ్వాలంటే ఫైబర్ ప్రోటీన్ కావాలి వాటితో పాటు కాప్స్ ఎక్కువ తిసుకోవాలి క్వాంటిటీ క్వాంటిటీ ఎక్కువ తిసుకోండి అండ్ ఎట్ ద సేమ్ టైమ్
స్టల్ కాబట్టి లైట్ లై ఫుడ్డు టిఫిన్ స్కిప్ లంచ్ తింటా డిన్నర్ లైట్గా అట్ల టైమ్కి దిన ఎప్పుడొ ఇగ ఇంట్లుంటె ఐతే
టిల్ ఫుడ్డ్ అంటె ఇంగేం లేదులే అ మనం ఇంత తిన్నవా ఒక్క హండ్రెడ్ గ్రామ్స్ తినే తినె ప్లేట్ లో ఫిఫ్టీ గ్రామ్స్ గుడ వోదు మన పొట్టలోకి లాలా ఉంటది హాస్టల్ ఫుడ్డ్ నీ హాస్టల్ ఫుడ్డ్ బానే ఉంటదా మీ హాస్టల్ ఫుడ్
వెరీ బ్యాడ్ అండి అద్దిగ వాటి గురించి ఐ డోంట్ లైక్ ఎనిమోర్ టిఫిన్స్ ఇష్టం అండి లంచ్ నాక్ అస్సల్ నచ్చదు ఇంట్లో మా మమ్మీ మంచ్ నా కోసం చేష్పెట్టినా నేన్ ఫుల్ల్ వంకల్ పెడ్తా ఇక్కడ ఫుడ్డుకైతె నాకు నవ్వాలా ఎడ్వాలా ఏం చెప్పాలో కూడ అర్థం కాక ఇగ సైలెంట్ఉండిపోత తినాలె ఏదో ఒకటి మా ఫ్రెండ్స్ గుడ అందరూ మా మమ్మిక్ కాల్ చేశి తింటలేదు తింటలేదనే చేప్తరు ఇంటికెళ్తే మంచిగా టువెల్ వరక్ పండుకొని లేశేసరికి వన్ టూ త్రీ ఐతది త్రీకి లంచ్ చేత్తె ఉన్నన్నం ఒంటిక్ పట్టది ఇక్కడ ఇక్కడ తినన్ అక్కడ అక్కడ తినన్ అందుకే నా వెయిట్ టూ ఇయర్స్ ల థర్టీ ఏయి ట్టె ఉంటుంది
ఓ గాడ్
ప్రతిసారి మా మమ్మి హాస్పెటల్ తీస్కవోతది ప్రతిసారి టూ ఇంజెక్షన్ ఎ ఎక లె రెండు గ్లూకోస్లెక్కిచ్చుకుంటేనే హస్టల్ లేకుంటే మళ్ళ వంపద్ నన్ను
యు నీడ్ ట్టు ఇంప్రూవ్ సం వే
ఔనండి చాల వీస్ ట్వంటి నైన్ బర్త్డే అయింది ట్వంటీ వన్ ఇయర్సు ట్వంటీ వన్ ఇయర్స్కి నేన్ థర్టీ ఎయిట్ కేజెస్ ఉన్న
ఓ గాడ్ అంటే ఇప్పుడు నిక్ ని ఫామ్సీ ఎక్కడన్న ఫామ్సీలో చేస్తవా నువ్వు లైక్ ఇంటర్న్షిప్ గాని ఏమన్న చేస్
లేదండి ఇంతవరక్ జేయలె చెయ్యాలె ఇన్ ఫ్యూచర్
వన్ లాస్స్ సజెషన్ ప్రోటీన్ పౌడర్ ఉంటది గద బాదం పౌడర్ ఇట్ల ఆ డెలివరి ఉమెన్స్క్ ఇస్తరు లేదు లేదు డెలివరీ ఉమెన్స్కి కాదు పీడియట్రిషన్ హాస్ప్
చాల తాగిన మా డాడ్ అన్నీ తెత్తడు అన్నీ మా మమ్మీ నువ్వుల లడ్డు మిన్ ప లడ్డు బెల్లం లడ్డు కుడుక అన్ని కల్పి లడ్డు చేస్తది అన్ని టానిక్లు తాగినా ఫుల్ల్ అదీ అ బీ కాంప్లె